హలో
వినిపిస్తుందా?
ఆ ఇప్
ఏం చేస్తున్నరు?
వినబడతాంది
ఏ చేస్
ఏం లే ఇప్పుడే టి ఏం లే ఏం లే ఖాళీ. మీరు?
ఆ ఏం లేదు, ఎందుకు మరి ఇంత లేటు?
తిన్నరా?
ఆ తిన్నా
అంట గదా
ఆ కాలేజ్ ఏం లేదని లేట్గా లేసీ, లేట్గా టిఫిన్ లంచ్ అన్ని లేట్గా నేనా?
ఆ ఇగ రేపే అన్ని టైమింగ్స్ అన్ని మారిపోతయి
హ హ హ ఇంకే ఇంకో టెన్ పది పదిహేను రోజులయితే మళ్ళీ ఏదో ఒక దానిలో జాయిన్ అవ్వడమేనా?
ఆ మళ్ళీ ఏదో ఒక దానికి.
అప్పటి వరకు చిగ రెస్ట్ ఎంజాయ్ ఏంటి ఏం తిన్నరు మరి?
హుమ్
ఉమ్ ఏం టిఫిన్ చేసింన్రు ఆహ్ తిన్నా. నేను మార్నింగ్ నైన్ వరకే తినేసిన. ఏం టిఫిన్ చేసింన్రు.
నిన్న ఇడ్లీ పెట్టింది కదా అదే ఉండే. ఇడ్లీ ఉండే కదా నిన్న ఇడ్లీ పెట్టింది మల్లా అదే పిండి ఉంటే మల్లా ఇడ్లీనే.
ఆహా మీ ఫేవరేటా ఇడ్లీ.
ఆహ్ ఫేవరెట్ ఏంకాదు.
హ హ హ. అవునవును ఉమ్ ఎవరు. నేను అంతే ఇడ్లీ పిండి దోశపిండి ఉంటే టూ త్రీ డేస్ లో వేసుకోవాలి మేం.
ఆహ్ ఆహ్ అవి రెండే కదా ఉండేవి.
అక్క వాళ్ళ పాప ఇడ్లీ తింటదా. హలో.
పడతాది.
అవునా ఇంత తొందరగా ఇడ్లీ అలవాటు చేసేసిందా.
ఆహ్ తింట. హలో హలో ఆహ్ వినబడు ర మితిన్
వినిపిస్తుందా.
వినిపియ్యట్లె. హలో ఆహ్ వినబడుతుంది వినబడుతుంది. అవునా. సిగ్నల్ లేనట్టుంది అయితే హలో. ఆహ్ వినబడతాంది.
ఆహ్ నాకు కూడా వినిపిస్తాంది.
ఆహ్ చెప్పండి.
వినిపిస్తుందా. హలో. వినబడుతుంది నాకు కూడా మీరు మళ్ళీ హలో హలో అంటున్నారు.
ఆహ్.
ఇప్పుడు ఓకేనా.
ఆహ్ మీ బాబుకు అలవాటు చేయలే. ఆహ్ నాకు మంచిగానే వినబడుతుంది మీ వాయిసు.
నాకు కూడా వినిపిస్తుంది ఇంతసేపు హలో హలో అన్నారు అయితే.
ఉమ్.
నాకు వినిపిస్తుంది. మా బాబు తింటాడు బాగా.
మీ బాబు తినలేదా టెన్ మంత్స్ టెన్ మంత్స్ ఉన్నప్పుడు ఇడ్లీ పెట్టకపోయేదా.
ఆహ్ అప్పుడు పెట్టలేదు నేను.
అవునా.
ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాత స్టార్ట్ చేసిన ఫస్ట్ ఏం పెట్టలేదు.
ఆహా పెట్టమన్నదంట మా అక్కా అందుకనే పెడుతుంది.
అప్పుడు ఉగ్గు ఓన్లీ ఉగ్గు పెట్టేదాన్ని పాలులాగేదంతే ఈ అప్పుడేం పెట్టకపోయేది. ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాత టిఫిన్స్ ఫ్రూట్స్ అన్ని పెడుతుంది ఇప్పుడు.
ఉమ్ మా అక్క కూడా ఉగ్గునే పెట్టింది ఇన్ని రోజులు మొన్న మొన్నటి నుంచేమో. ఇడ్లీ స్టార్ట్ చేసింది
రైస్ తింటదా పా పా
ఆ
రైస్ పెడతరా
ఆహా ఉగ్గు పెట్టేదిన్నిరోజులు
ఇప్పుడు ఉగ్గు పెట్టుకుంటేనే టిఫిన్స్ కదా ఓన్లీ టిఫిన్ అయితే కానదు కదా ఉగ్గు కూడా పెడతది కదా
ఆహా పెట్టదు పెట్టదు మొన్నటికే స్స్టాప్ చేసింది ఉగ్గు బంద్ చేసి ఇడ్లీ స్టార్ట్ చేసింది
వామ్మో డైలీ ఇడ్లీ నే పెడ్తదా
ఆ డైలీ డైలీ పెట్టదు ఇప్పుడు నిన్న ఇడ్లి పెట్టం కదా ఇ నిన్న పెట్టి మళ్ళీ ఈ రోజు పెట్టిందింకా రేపు పెట్టదు
మరి ఎందుకు అట్లా ఉగ్గు ఆ ఉగ్గే పెట్టుకుంటూ మార్నింగ్ టైమ్ లో ఇడ్లీ పెట్టాలి ఆఫ్టర్నూన్ నైట్ ఉగ్గు పెట్టాల పెట్టాలి ఉగ్గేందుకు బంద్ చేయడం
ఆమెకి పప్పులు అన్నేసి అన్నంలా ఆా ఆహా పప్పులు ఇట్లా అన్నేసి అన్నంలాగా వండుతారు ఉండి అది పెడుతుర్ర
అదే మరి రైస్ ఎడుతుందా అందుకే అడిగిన
మెత్తగా చేసి ఉగ్
నేను ఇప్పటికి మా బాబుకి అంతే రైస్ ల పప్పు వేసి క్యారెట్ అన్న తో టకూరగాయ వెజిటేబుల్ కూరగాయలు ఉంటా వేసి చేసి పెడతా
గూడా అంతే ఉఊ
ఫస్ట్ బర్త్డే వరకు ఏదో అట్ ఇట్లా తిన్నడు ఉగ్గు తర్వాత అస్సలు తినట్లేదు ఇక బంద్ చేసి రైస్ పెట్టిన
మా అక్క వాళ్ళ పాప కూడా నోట్లకేసుకొని మళ్ళీ ఉంచుంది బయట
అబ్బా సేమ్ వీడ అట్లనే చేసేటోడు
ఇగ అందుకనే పెట్టట్లేదు
విల్లు రైస్ ఉగ్గు తప్ప మగిలినా ఏదై
పెసరిపప్పే ఉ కొంతమందికి
సేమ్ నేను కూడా అంతే పెసరపప్పు వేసి ఇంకా అందు వెజిటేబుల్ కూరగాయలు కంపల్సరీసి పెడతా డైలీ పెరుగు పెడతా అందులోనే వేసి కొంచెం నార్మల్ గా కొంచెం ఫస్ట్ ఉట్టిగా దినిపచ్చి తర్వాత పెరుగేసి
మ్మ్
మీ అక్కలు ఆ ఈరోజు ఆడుకున్నాడు ఆడుకునేటప్పుడు నోట్లో స్పూన్ పెట్టుకొని ఆడు ంటున్నాడు ఆ స్పూన్ పైన కీచ్చింది కుచ్చి కొంచెం బ్లెడ్ వచ్చింది మస్త్ ఏడ్చిండు వామిటింగ్ చేసుకున్నాడు స్నానం పోషణ పడుకున్నాడు
అయ్యో చిన్నపిల్లలలకు అందుకే ఏవి ఇయ్యొద్దు చేతికి
వానికి అసలు ఏమి ఇయ్యం వాడే అక్కడికి కిచెన్ లోకి పోయి మొత్తం వానికి నచ్చినవి తీసుకొని అట్లా ఎస్తాడు అందుకే చూసుకుంటూనే ఉంటాం ఒక్క కొంచెం సేపు చూడకపోతే అట్లా చేస్తాడు
ఇల్ల కి ఎన్ని బొమ్మలు కొని ఇచ్చినా కూడా గంటెలు గిన్నెలతోనే పని
అదే కదా బూరంగా కుచింది పాపం ఏ చేడ్చి వాడ ఏడ్చినప్పుడల్లా ఫుల్ ఏడ్చిన్ డనుకో కంపల్సరీగా కక్కుతాడు
అయ్యో
కతం కక్కీడూ మొత్తం పడుకునాడు
మా అక్క వాళ్ళ పాప కూడా బొమ్మలు కొనితే వాటితో ఆడట్లేదు గిన్నెలు దొరికితే వాటీతోనే ఏ చెంచాలు దొరికితే వాటీతోనే ఆడుతాంది
అందర అంతే బొమ్మలతో తప్ప అన్నిడి తో ఆడతారు
హ్మ్ గుంజలేక అళ్ళ నాటు పోతా అంటె ఇటు గుంజాల్సీ వస్తాంది ఊకే
మీ అక్క వెళ్తాద అయితే రేపు
ఆ రేపు పోతుందంట ఇంకా
అక్క ఏమన్నా జాబ్ చేస్తారా మామూలుగా ఇంట్లోనే
ఆ లేదు లేదు ఇంట్లోనే ఉంటది
ఆ పొద్దుగాల్నే వెళ్తాంది చిన్న పాపుందిగా
ఆ ఉంది గాని ఇక పొద్దున్నే పోతాంది ఫిఫ్టీన్ డేస్ అయిందామే వచ్చి కూడా కాని
కానీ ఎండ ఉంది కదా అమ్మ చిన్నోళ్ళనీ పట్టుకుని దగ్గరేనా దూరమా
ఆంటీగా డైరెక్ట్ బస్ ఏ
ఆహా
బావా వస్తాడంట బైక్ వేసుకొని పొద్దున్న వెళ్ళిపోతుంది పొద్దున్న ఫోర్ కి ఎక్కుతది ఫోర్ కి ఎక్కితే టెన్ లోపూ వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి టెన్ కూడా అవ్వదు నైన్ లోపూ వెలిపోతది
ఆహా
అందుకనే తోలుతాను లేకపోతే ఎండల అయితే తోలకపోతుండే
ఒకటే బస్ కావచ్చు
ఆడదాకా పోయినాక అక్కడ దిగి మళ్ళా బస్ ఎక్కాలి
ఆ అట్లయితే కొంచెం కష్టం అనిపిస్తుంది ఒకటే బస్సు అంటే బాగుండు ఇప్పుడు నేను వెళ్ళాలన అంత ఒక బస్ ఎక్కి మళ ఇంకొకటి ఎక్కితే అప్పుడు రెండు మూడు బస్సుస్ ఎక్కి వెళలి డైరెక్ట్ ఒకటి అయితే మంచిగా ఈసీ గా ఎల్లోచు ఒక్కరు ఏళ్ళిన ఎల్లోచు పిల్లలని లగేజ్ పెట్టుకని బస్సులు ఎక్కడ దిగడం అయితలేదు నన్నయితే మా మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకురావడం మా ఆయన వచ్చి తీసుకెళ్ళడం ఇదే అవుతుంది
మా బావ కూడా వస్తున్నాన్నాడు కాగాని ఇంకా ఆయన వచ్చిన అట్లనే పోవుడు అట్లనే పోవుడు లేకపోతే మా డాడీ కూజర్ ఉంటది కదా
హ్మ్ హ్మ్
అది వాళ్ళూరు వాళ్ళది ఆయన ఇక్కడికి వస్తాడు మా ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కిస్తే డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముంగటినే దింపుతాడు
అట్లయితే ఏం కాదు మంచిగా
అట్లనే తోలుతున్నాం
మా ఆయన వస్తున్నాడు ఈ రోజు నేను కూడా రేపు వెళ్తున్నా
అయ్యో అందరు వెళ్ళిపోతురు ఇగ ఎవరింటికి వాళ్ళు
పండగకి వచ్చి వెళ్తున్నారు అందర ఈ రోజు వస్తే మేము కూడా రేపు నైట్ ఇటి వరకు వెళ్తాం ఆఫ్టర్నూన్ మార్నింగ్ అంటే వీడు ఏడుస్తాడు తినకుండ మార్నింగ్ వెళ్ళలేము మధ్యాహ్నం ఎండ అందుకే న రాత్రి వెళ్దామని ఆరూ ఏడు వరకి బస్ ఉంటది ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర అట్లా అయితది ఇగ
మా పెల్లి అయితే కష్టం
హ్ అదే కదా అదైతే నిజమే అటు ఇటు అటు ఇటు తిరగడం ఉంటది నేను ఇంకా వీడు చిన్నగా ఉన్నడని ఉంటే అంటే ఒక టూ మంత్స్ ఉంటున్నా అస్త ఇటు ఫిఫ్టీన్ డేస్ ఉండేళ్తా ఉంటే అటు అస్తే ఇటు ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండేళ్తా ఉకే అటు ఇటు తిరగకుండా నేను ఒక్కదాన్ని అచ్చి ఏళ్తా అంటే
ఇంకొకరు పుడు ఇంకొకరు పుట్టిల్లఅంటే ఇగ అసలు రావడమే ఉండదు ఏ ఊకేమి పోతావులే ఇద్దరునేసుకొని అనిపిస్తది ఉమ్ ఇంకా
కానీ అట్ల అనిపిస్తది గాని
పోవాలీ అనిపిస్తది మల్ల
మళ్ళా మమ్మీ వాళ్ళిఇంటికి రాకుండా ఉండాలనిపియది ఒక నెల రెండు నెల్లు అయితే అయితే అసలు వామ్మో ఇన్ని రోజులు ఉన్ననా ఇక్కడ పోవాలీ అనిపిస్తది నాకైతే
ఇంకా మాకు తెల్వదు కదా మాకు అత్తగారు ఇల్లు లేదు కాబట్టి ఇక్కడనే ఉండబుద్ధి అయితది ఇక్కడికి ఇంకా మాకు తిరగాలనిపిస్తది అటు ఇటు
అసలైతే నేను ట్వంటీ డేస్ ఒకసారి ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ప్రాణం మీద ఉండేదన్ని కరెక్ట్ ట్వంటీ డేస్ అయిందటే మా డాడీ వచ్చేది నేను ఎటాచ్చే దాన్ని వన్ ఇయర్ అట్లానే ఉన్న వీడు పుట్టినప్పటి నుండిగా ఒక టూ మంత్స్ ఉంటున్నా లేకపోతే ట్వంటీ డేస్ ఒకసారి మా ఇంటికి వచ్చుడే
ఊకే మంచిగా అటు ఇటు పోవచ్చుమీరయితే అదే మేమయితే ఇంట్లోనే ఉండాలే
అట్లా అనిపిస్తది కానీ ఇప్పుడు వేరే అప్పుడు వేరే ఎప్పటిది అప్పుడే
ఉమ్ అంతే
అట్లా అనిపిస్తది అయ్యో ఇప్పుడు తిరగచ్చు అనిపిస్తది తిరగచ్చు కానీ ఇప్పుడు తిరిగి ఎందుకని ఇప్పుడు వేరే అనిపిస్తాది అప్పుడేమో ఫ్రీ బర్డ్ కదా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు అట్లా కాదు
మళ్ళా చేస్తారా ఫోను ఆ సరే